ఏ ఏం చెప్పండి. కాలియుండి.
కలినేండి ఎలా జరిగిందండి రోజు
గోద్ బానే జరిగిందే
బజారీ
నోటి అ చెప్పండే
ఏంచే ఇగా ఎమ్ చేయట్లేదాండి కాల్లేవు
హు చెప్పండే ఏం జేతావండి. వంట చేసుకుంటాం పని చేసుకుంటాం ఇంట్లోనే
హుము ఏ పనులు చేసురండి. రోజు
ఏ బట్టలను పెట్టుకుని, బట్టలు ఆరేసుకుంటు, వంట జేసుకునేదే పనేండి మాది.
హుహ్ ఏ వంట చేశారండి?
దే శ్యాం కద్దం పులుసేట్టమండి. హుహ్ యేండి ఏంటి ఏమో నీన్ జేతా అండి. ఏమి జేసుకుంటంవ్ ఇంట్లోనే. గెచ్చిడి
ఎంత్ టైం లో జేస్తరండి. వంట మీరు?
యంటన జేత్తామండీ. యంటన జత్ తావండి
అంటే ఒక్ కంట్లో, రెండు గంట్లో, అలా టైం ఉంటదండి.
ఓ గంట రండు అలాగ వంటబట్టి జేతామండి వంటన్ బట్టీ. ఎప్పుడు జేసుకుంటారు? మళ్ళీ జేస్ కుంటాం గదండీ, వన్ అన్నమండుకుంటాం, కురోందుకుంటాం.
ఆహా యే కూర బాగ్ జేస్తరండి మీరు?
ఏ కూరన్న బజేత్ తమండి. చెప్ కండే చికెన్ కూర బాగ్ జేతారండీ. చికెన్ కూర
చిగెన్ కూరండీ.
చెప్పండి. ఇంకేడ్ జెప్పండి.
ఆ చెప్తాడ్ ఓ మై కు కాడ్ నేనండి వర్క్ ఏళ్తానండి. పొద్దున్నా, అలగే ఈవినింగ్ ఒస్త్.
ఆహా! అలే అండి.
టిప్లింగ్
లే
చంపడాన్
ఏముందండీ. ఇంట్లో వంట చేసుకోవడం, పని జేసుకోవడం. ఏ అట్ల అనకపోవడం ఇదే పల్లిల్ నాకు
హుహ్
కోస్సుయాలా తెలిసింది.
యేండండీయి
యస్ట్ ఫస్ట్ నాట్ పుట్టింది.
ఆ రెండిటి జస్ట్
ఏంటండీ
ఉమ్
ఆ
కదండి ఒక గ్రూప్ అన్నదే గ్రూప్లొ ఎవరొ కలిపితే అలా తెలిసిందిలెండి. జస్ట్ ఫౌండేషన్ అని
తెలుస్తుందండీ
ప్రొజెక్ట్ చేశామండి దీని గురించి, ఇప్పుడు ఇది వేరేదండి.
ఆహా చేశార్ ఇదివరకూ.
ఆ అవును.
ఆ అలాగండి ఒల్లు మంచిదమండీ ఉమ్ ఆ ఇంకేటండీ?
చెప్పాలండి మీరే
ఏం చెప్పాలి మీరేం చెప్పాలి ఏం చేస్తున్నారో యోగా కూడా చేత్తారా మీరు
ఏంటండి
యోగ గట్టా చేస్తారా
లేదండి వెతు వెతుక్కుంటున్నానండి ఇంకా
అలాగే అండి ఇంకేటండి
పొద్దన్నే ఏ టైం కి లేస్తారండి మీరు
పొద్దున్న ఆరు గంటలకి
ఆహా ఆరు గంటలకు లేసి పనులు స్టార్ట్ చేస్తారా అండి
మా తుడుసుకోవడం సామాన్లు తోముకోవడం టీ చేసుకోవడం టీ పెట్టుకొని తాగడం వంట చేసుకోవడం ఇవన్నీ పనుళ్ళన్ని ఇంట్లోనే
ఉహు
ఉమ్ బట్టలు ఆరేసుకోవడం పనులు ఉంటాయి కదా అండి రోజంతా ని మాకు ఉంటాయి కదండి ఏటి ఉమ్ చెప్పండి మీరేమన్నా అవును
మేము అంతే అండి పొద్దున లేసి యోగా చేయడం ఎక్సర్సైజ్ చేయడం అలాంటివి చేస్తాం
మీరా అండి
అవునండి నేనండి
మీకు పెట్టండి
ఏంటండి
ఆసనం ఏం తెలుసండి మీకు
యోగా ఆసనాలు అండి
ఆ
మాకండి శవాసనం సే ఇలాంటివి తెలుసండి
ఆ చాలా కొత్త ఏ
అవి అలా చేస్తారని అంతే నోటితో చెప్పేది కాదండి అవి చూడాలి
చూడాలండి రని నేర్చుకుందామనండి పిల్లలున్నా నేర్చుకుంటారెమో
ఆహా ఫోన్లో చూడమనండి వస్తాయి
ఫోన్లో చూడమంటార అలాగే అండి దమ్మండి ద మా పోన్ తో మట్లాడాలి కదా మీ
అంటే మరి ఆ ఏసే ఆసనాలు కదండి చెప్తే తెలియదండి చూడాలి
అలాగే అండి ఆ
తెలిస్తే చెప్తాను కదండి నేనే
అదే అంటున్నాను తెల్దంటున్నారు కదా ఇంకెటండి మరి
మీ హెల్త్ అయితే బాగుంటదండి
బానే ఉంటదండి ఒకసారి నీరసంగా ఉంటదండి మాకు
ఎందుకండి అలాగ ఎక్కువ పని చేస్తారండి అందుక
ఆ మరి ఎళ పని చెస్త అలుచకుంటారు కదండి ఆ కొంచెం పని ఎక్కువయి అలసట గా ఉంటదండి మరి
ఎవరు ఉండరుడి మీకు సాయం చేయడానికి
ఎవరంటారండి మా పిల్లలు సాయం చేయరడి మా ఇంట్లోనండి
ఆహా
నేనే చేసుకోవాలండి
ఆహా
ఆ
ఏం చేత్తరండీ వాళ్లు ఎక్కడికైనా వెళ్తారా
వెళ్తారండి చదవకుంటారండి బయట వెల్తారండి చదువుకుంటారండి ఇంకేమి చెప్పండి
ఇంకా నండి
ఏం లేదండి బాయ్ అండీ
ఇదేందీ
బాయ్ అండీ అని అంటున్నాను
హలో హలో ఆగండీ
హలో హలో
ఆ చెప్పండి
ఉంటామ్ అండీ మాట్లాడతారా
హలో
హలో చెప్పండి పొద్దున్న మళ్ళీ ఏం చెస్తారండి మీరు ఉదయం
నేనండి పొద్దున్నే ఆరు అలా లేగుస్తామండి
హా
లేచి యోగా ఎక్సర్సైజ్ డైట్ అవన్నీ ఫాలో అవుతామండి
ఆహా
ఉమ్
ఎలా చేస్తను పొద్దున్న చేత్తారండి
సిక్స్ ఏ లెగసి సిక్స్ కేే స్టార్ట్ చేస్తామండి యోగా అది
ఇంట్లో ఎవరెవరు ఉంటారండి
మా ఇంట్లోనే చాలా మంది ఉంటారండి మారి చాలా పెద్ద ఫ్యామిలీ అండి
చర్చవళరుకండి
ఉమ్
అలాగండి
ఉమ్
మాగారు మీ తమ్ముడి గారు అందరూ ఏం చెప్పారా చింటూ
అలాల్
ఆహా అవును చెప్పల
మీ ఇంట్లో ఎంత మంది ఉంటారండి
ఉంటామండి మా పాప మా అబ్బాయిలు మం కూడా తట్ట వెలి ఏంటి
ఆహా మీది పెద్ద ఫ్యామిలీ
ఆ చెప్పండి
వాళ్ళందరూ కూడా యోగాలు ఎక్సర్సైజ్ ఇలాంటివి చేస్తారండి
చేస్తారంండి పన్నలు చేస్తారండి క్షజు చెప్పారండి బాగా చెప్పారండి అ పెద్దలు చెప్పారండి
అ పొద్దున్న ఆరు గంటలకి లేస్తారండి మ్మ్ హ్మ్
అన్నీ చేస్తారండి
ఆహా
ఆ ఇప్పుడు ఏం చెప్పండి ఇంకా మాట్లాడుతారా
మ్మ్ చెప్పండి మీరు ఏమన్నా చెప్తారా
అదేం లేదు చెప్పాలంటే అన్నయ్య యోగా కోసం గా చెప్పాలండి
తెల్లారి లేగడం అండి సూర్యుడి దగ్గర ఆ ఆసనాలు చేయడం అండి సూర్యుడు లైటు మంచిది కదండీ పొద్దున్నే
పొద్దున్నే ఏం తింటారు ఏంటి మీరు
ఆ పొద్దున్నే ఏం తింటాం అండి డ్రై ఫ్రూట్స్ లాంటివి తింటాం అండి
అలాగే అండి
మ్మ్ మీరు కూడా తినండి ఆరోగ్యంగా ఉంటారు
అలాగే అండి
హా
ఏంటండీ ఏం ఫ్రూట్స్ తింటారు ఇయ్యాల ఎలాంటివి తింటారు ఏంటి ఫ్రూట్స్
డ్రై ఫ్రూట్స్ అండి ఏం ఉంటాయి డ్రై ఫ్రూట్స్ అంటే బాదం
ఆ అదే
కాజు అలాంటివి
అలాగే అండి
హ్మ్
ఆ అలాగే అండి ఎన్ని గంటలకి పడుకుంటారండి నైట్ టైము
తొమ్మిది ఆ టైం పడుకుండి పోతాం ఏడు గంటలకి అన్నాం తినేసి ఈ టైం కూడా తినేసాను నేను అన్నం అప్పుడే
ఆహా ఏడు గంటలకు పడుకుండిపోతారా
ఆ అవునండి మరి పడుకోవాలి కదండి తొందరగానే
భోజనం చేసేసి పడుకుంటారమ్మ
ఆ అవునండి మీరా టైంకే కదండి మరి పడుకుంటారా ఆ టైంకి పడుకోరా మీకు ఇంకా ఏం కోద్దా ఏంటండీ
ఏదైనా ఇప్పుడు అంటున్న
ఏడు అవుద్దండి
హమ్ ఏడైందండి టైం పడుకుంటారా తినేసి భోజన
తొమ్మిది గంటలకు పడుకుంటనండి ఏడు గంటలకు కాదు
కదా అదేదే పడుకోలేను మరి
ఆ మీరు పడుకోరండి మరి అలాగా
ఏం పడుకుంటామండి ఏ పని చేసుకుంటాము పడుకుంటాము
ఉ
పాపాలు కాసుకోవడం తోడుఏట్టుకోవడం ఉంటాయి కదండీ ఇగ చేసుకునే పడుకుంటాయి
హ సరే ఉంటానండి